హలో మీరు బావున్నారాండి?
ఆ బావున్నావండి మీరు బావున్నారా?
ఆ బావున్నామండి ఆ వినపడుతుందా ఓకే అండి ఏం చేస్తున్నారండి తిన్నారా?
ఆ తిన్నామండి ఏం లేదండి కాలేనే అండి.
అవునా ఏం తిన్నారండి
ఏం తిన్నావండి అన్నము, పప్పు అండి మీరేం తిన్నారండి.
ఆహ నేనెదో పప్పు చేశారండి పప్పు లాంటిది అది తిన్నాను.
అవునాండి పప్పు కాదండి అది
పప్పులాంటి పప్పు
అవునాండి మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి?
నాకా అండి మంచిగా సౌత్ ఇండియన్ మీల్స్ దోశ ఇడ్లీ సాంబారు ఉప్మా, పొంగలు, పప్పు అన్నము బెండకాయ చేట్ హే బెండకాయ వేపుడు, కాకరకాయ వేపుడు ఆ అవునండి నేను వెజిటేరియన్.
అవునా మీకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదండి.
అంటే నేను చిన్నప్పటి నుంచి తినేదాన్ని అండి కానీ ఆ నాకు ఎందుకో నా వైలెన్స్, నాన్ వయలెన్స్ గీ కన్వర్ట్ అవుదామని చెప్పి చ్ అట్లా కనేషాన్
అయినా దాంట్లో నువ్వు వైలెన్స్ ను, నాన్ వైలెన్స్ ఏముందండి.
హలో
అదే మీరు మీ మీతో పాటి బతుకు కొన్ని జీవుల్ని బతకాలని అట్లా మారుతున్నడి.
అంటే ఏ వ. జీవుల్ బతకాలి, అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే బతకడానికి రైట్ ఉంటుందో వాళ్ళ. కూడా అదే రైటే దేవుడు ఇచ్చింటాడు.
అవునవునండి కానీ మన జీవన శైలి అలా కాదు కదండి. ఒక ఒక జీవీ మీది ఇంకొక జీవి ఆధారపడి ఉంటుంది గదండి.
అంటే మీరు అనుకుంటున్నారు కాబట్టి అది ఆధారం మండి ఇప్పుడు మీ. నిజంగానే మీరు నాన్ వెజ్ తినకపోతే చచ్చిపోతార. ఇది చెప్పండి, చచ్చిపోతార అంటే చప్పండి. ఎగ్జామ్ఫుల్ అదంతా కాదు.
పక్కన పెడితే మనం బతకడానికి మనం జస్ట్ బతకడానికి తింటున్నాం అండి. కానీ తినే కోసం బతకట్లేదు. నిజమండి, అట్ల అని జెప్పి ఇపు.
మర్ బతకడానికి తింటున్నప్పుడు ఏం తింటే ఏంటండి.
అవునండి కానీ ఇప్పుడు ఆ. అది పురాతన కాలం నుంచి ఆ విధంగా వొచ్చింది గవట్టి ఇప్పుడు మన పురాతన కాలం, నాటి వ్యక్తు. లు ఏ విధంగా ఉండేవాళ్ళంటే. ఓన్లీ పచ్చి మాంసమే తినేవాళ్ళ, చెప్పాలంటే.
అది క్షత్రియులు మాత్రమే అండి. అంటే క్షత్రియులు అంటే. క్షత్రియులంటే ఎవరు తెలుసా ఆ. యుద్ధాన్ని, యుద్ధానికి చె, యుద్ధానికి వెళ్ళే వాళ్ళండి.
అవున్, అంటే అదే అండి యుద్ధం. చేసేవాళ్లే గదండి వేటాడేది.
వె. అంటే ఇప్పుడు, యుద్ధాలు చేసే వాళ్ళకి కొంచం మ్ బాడీ. స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి మన వాళ్ళు అసలు చెప్పే వాళ్ళ అంన్.
అవునండి ఇప్పుడు అలాగనే ప్రతి ఒ. ఒక్కరు కూడా, శత్రియుని మాదిరిగా ఉండాలని చెప్పి ఆ విధంగా ఆలోచించి ఈ. నాన్ వెజ్ అనేదే తింటున్నారు కదండీ.
కానీ మీకు ఓ విషయం చెప్పాలంటే ఇప్పటి టెక్నాలజీతో. నాన్ వెజ్ లేకుండా కూడా మన బాడీని. అ వెజిటిరియన్ తోనే మనము అంత బలంగా మార్చుకో. చెడ్డి ఆ టెక్నిక్స్ వొచ్చినాయి మనం మ మనం.
దానికి మనం ఎక్కువ శ్రమ పడాలి కద అండి ఏమంటారు ఇప్పుడు ఒక శ్రమ కాదండి ఇప్పుడు నార్మల్ చెప్
ఓ మాట చెప్తాన్ మనకి నాన్ ఆ... వెజ్జు ముందు అలవాటు ఉన్నింది నాన్ వెజ్ అలవాటు అయ్యేంత వరకు ఫస్ స్టు ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే అది కొత్త ఫుడ్ గాబట్టి అలవాటు పడేంత వరకు అట్లానే అన్పిస్తుంది కానీ ఒకసారి అలవాటు పడ్డాక అంత ఇబ్బంది అనిపీదు ఇది కూడా అంతే అండి
అన్ అది ఓకే ఓకే అండి తినగ తినగ వేమ తియ్యనుండు అని అంటన్నారు త్తమైంది నాకు అది ఇగ అది గాదండి ఇప్పుడు మనం బలపడ్డానికి ఇప్పుడు ఒక ఎగ్గు తిన్నాం అనుకోండి దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయ్ ఎన్ని టమిన్స్ ఉంటాయ్ కానీ మనం అట్లాంటి ప్రోటీన్సు విటమిన్సు దక్కాలంటే మనం ఎన్ని ఆ కొర్రెలు తినాలి
ఒకట్ చెప్పన అండి మీరు మీరు మీరు ఒక ఎగ్గు తిన్డం ఒకటే రెండ్ ఎగ్స్ తిన్డం మొక్కటే ఒక స్వీట్ పొటాటో తిన్డం మొక్కటే
అవునా అండి. కానీ మనకి టేస్ట్ వచ్చేసి ఎగ్లనే దొరుకుతుంది కదండి.
చి కోసం తింటారు, ఆ రుచి కోసం ఒక ప్రాణిని చంపేయడం ఎందుకని నేను మానేశాను అంతే.
అవునండి. అయినా ఎవరిష్టం వాలిల్లెండి. ఇప్పుడు మీరు వెజిటేరియన్ గా ఉండడం, ఎవర్ తప్పు కాదు, మేం నాన్ వెజిటేరియన్ గా ఉండడం. దాంట్లో మన తప్పేం లేదండి. అది చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు.
అంతే లేండి అం
వాలంటే
ఆ మీకు కష్టం. నిజమే నిజమే అంటే నేను నేన్ కూడా నాన్ వె నాకు నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ న్నారండి అంటే నాకు వాల్ నేనేం వాళ్ళని తప్పు చేస్తున్నారు అని చెప్పలేనండి. ఎందుకంటే అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి. ప్చ్ అదే అండి. నేను అది తప్పని చెప్పలేను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకాది చిన్నప్పటి నుంచి అలవాటయ్యింది.
అవునండి కరెక్టె
క ఫుడ్ ప్లాన్ లో అది ఖచ్చితంగా ఉండాలి. అనే ఆ మైండ్ సెట్ తో వాళ్ళు పెరిగారా.
అవునండి. ఎప్పుడు వాళ్ళు ఆ దాన్నే ఎక్కువ కోరుకుంటుంటారు కదండి. మనం ఒకరు ఇష్టపడిండే దాన్ని. మనం ఎలా కాదనగలాం.
కొన్నిసార్లు ఇష్టాలు. అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, మన ఇష్ టాలు సాక్రిఫైస్ చేయాలండి. కానీ నాకావన్న అవసరం లేదు. నేను నార్మల్ గా బతుకుతాను నా ఇష్టం, నా లైఫ్. సో అనుకునే వాళ్ళకు అవసరం లేదు.
అంటే ఒకరి వల్ల మన ప్రపంచం మారుతుందాంటే అదయితే కాదండి. కానీ ఒకరి వల్ల స్టార్ట్ అవుతుంది. ది కానీ ఎక్కువ అందరూ ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించరు కదండి.
ఆ అంట్ అదే అండి. నేను చెప్పేది నాన్ వెజిటేరియన్స్ అంతా తప్పు కాదు.
ఆహ్
అది ఎవరి భావాలు వాళ్ళదంతే
అంటేండి ఈ కాలంలో ఆ జీవి బతుకుతది, ఈ జీవి బతుకుతది, అని ఎవరు ఆలోచించారండి. కాలంలో ఏ విధంగా ఉంటారంటే. జనాలు మొత్తం తమ కోసం తము తాను ఆలోచిస్తారే తప్ప. ఇంకోక్కరి కోసం ఆలోచించారు.
స్వా ఈ కాలంలో స్వార్ తంగా ఉండే వాళ్ళే మంచిగా బతుకుతారండి. కానీ అదయితే కరెక్ట్ కదండి.
స్వార్థంగా బతుకడమా అండి.
అవును అంతే కదండి. ఇప్పుడు స్వార్థం గా బతికితే ఏం వస్తుందండి. మనం ఎప్పుడైనా సరే పైక్ పోవాల్సిన వాళ్లే కానీ ఈ కాలంలో మనమే మంచిగుండల్లా, మనమే బతకల్లా. ఆ మనమే ఒక స్థాయిలో ఉండాల అని ఆలోచిస్తారు కదండి. దాన్నీ స్వార్థమే కదండి. అనేది కానీ అందరుూ బాగుండాల అందరుూ మన్లో ఉండాల్ల. ట్లా ఎవరు అనుకోరు కదండీ.
అవునండి అవున్
ఆ ఏండి ఏం చేస్తాం. ఇంకా మీకి ఈ విజ్ విజ్ అం అంటే మీ ఎక్కువ ప్రిఫేర్ చేస్తారండి. మీరు
అవునండి నేను వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను
అవునా అండి నాకైతే ఎక్కువ నాన్ వెజ్ అండి నేను ఎప్పుడూ నాక ఎందుకో అది అట్లా అడిక్ట్ అయిపోయినాయండి నాన్ వెజ్ తింటేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అండి
ఆహా
అవును ఇప్పుడు మన మనకి ఎక్కువ ఇష్టమైన ఫుడ్ వచ్చేసే అదేండి
నాన్ వెజా అండి.
అవునవును అండి
తప్పులేదులేండి అలవాటు అయ్యంది కదా
అవునండి అలవాటు మానుకోమన్న కష్టమే కదండి
అంతే అంతే అండి కొన్ని అలవాట్లు అంతే
అవును మీరు ఎప్పుడు వదిలేసినారండి లేదు లే లే రోజు అంటే కష్టం కదండి ఎప్పుడు ఒక సరే అట్ట రోజు తింటే ఇం జీవులు బతకవు కదంీ
నిజామే అండి
ఎప్పుడుో ఒకసారండి మనకి ఇష్టమైనప్పుడు ఒకటే తింటాము
ఆ
ఆ మీర ఎప్పుడు మానేసినారండి
తింటానండి
ముందుగా బాగా తినేవాళ్ళండి
ఆ అప్పుడు తినేదాన్నండి కొద్ది కొద్దిగా అంటే చిన్నప్పుడు బాగా తినేదాన్న అండి చిన్నప్పుడు ఒక టెన్త్ వర్క్ ఆ ఇప్పుడు ఇప్పుడుండి
అంటే చిన్నప్పుడు తినే వాళ అంటున్నారు కదా ఇప్పుడు ఒక ఎనభై ఏళ్ళు ఆ విధంగా నను అలా ఆ విధంగా అడిగానండీ
అన్నీ లేవండి ప్రస్తుతానిక అైతే
ఆ సరే సరే అండి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇంత వారికి మీకు ఎప్పుడు అనిపించలేదండి.
అంద్రే ఆ హా హలో వినిపిస్తుందా అండి అదే నేను ఒక ఫైవ్ ఇయర్స్ బాకు మెడిటేషన్ లోకి జాయిన్ అయ్యానండి. వకో అే నాే సో ఎందుకో నాకు మెడిటేషన్ లోకి జాయిన్ అయినప్పటి నుంచి పాజిటివిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్ళేది ఈ నాన్ వెజ్ మీద ఎక్కువ వెళ్ళేది నాకు వైలెన్స్ మీద కొంచెం తగ్గుతూ వచ్చిందండి అంటే వైలెన్స్ అంటే పూర్తిగా వైలెన్స్ అని కాదండి
అవునవునండి
ఏమవుతుంది కదా అంటే లైక్ జీవుల్ని చంపడ ఇ ఆ ఇది నాకు చానా ఆ ఇష్టం లేని థింగా మారిపోయింది అనమాట సో అలా స్లోగా మానేద్దాం మానేద్దాం అని చెప్పి ఒక వన్ ఇయర్ నుంచి నేను మా ఇంట్లో కన్విన్స్ చేశానే. వన్ ఇయర్ నుంచి కన్విన్స్ చేసి అవునవునండి యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అంటే ఇంట్లో బా తింటారన్మాట
అవునా అండి
ఆ మీరు అట్లా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్ చెప్పు ఎందుకు మానేస్తావు అదే కదా మనం తినేది అన్నట్టు కొంచ్
ఎవరు ఒప్పుకోరులేండి ఫస్ట్ లో ఇంట్లో వాళ్ళై
అదే ఇంకా తర్వాత నేను అది ఇది చెప్పి కొంచెం చెప్పి ఒప్పించను అనుకోండి కానీ ఇప్పటికే అంటారు అప్పుడప్పుడు లేదు లే తీ తని ఏం కాదు అని అది ఇదో అంటారు ఇంక మనం ఒక దాని పైన కైనాక ఆ డెసిషన్స్ మారవు గదండి
అవునవునులే అంతేలేండి
ఆ
ఏం జెయ్ లేం సరే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని నాతో పంచుకున్నందుకు
బాయండి నాతో మాట్లాడినందుకు దాని
ఆ ధన్యవాదములండి